ఎకో .
హలో!
ఆ ఏం, చేస్తున్నారు వదినా?
ఏం లేదు రా, ఈగో ఇప్పుడే ఏమంటారు. మీ చెల్లితో ఫోన్ మాట్లాడనా. మీ చెల్లె అనింది? ఆ అక్క వండుకుంటాంది అని చెప్తే, సర్లే అన్నా.
అవునా!
హ్మ్.
ఎందుకు ఫోన్ చేసింది? అక్కా.
అమ్మ!
ఎందుకు చేసింది నీకు ఫోన్‌ను?
ఏం లేదు, ఏం కూర వదినా? అన్నం తిన్నావా అని జేసింది. ఓ, అయితే ఆ పొద్దుగాల తిన్నారా? మళ్లీ ఇప్పుడు తినాలిగా అని జెపిన్న.
ఉహ్మ్.
అని ఉదాది!
సజనా అన్
మేన్ దుస్.
నాశావా ఏ శము లేదు.
ఉహూ! తినవ్ మరి నువ్వు అన్నం?
ఇదినా?
ఎందుకు తినకుపోయిన ఇంతసేపు ఏం చేసినావ్ తినక
చెప్పను పొద్దుగాల తిన్నా కాని ఇప్పుడు తినలే మధ్యాహ్నం
ఆహా నేను కూడా పొద్దుగాల దిన్నా
ఓ ఆకలి ఆకలేయ అ
మా చిన్నోడు కూడా పండు ఈయన కూడా పండుకున్నాడు మంచి కూలరు పెట్టిన పండుడు కొద్దిసేపు లేత్తండు పంటాండు
బానే పండుకున్నడు ఈయల
ఆ ఏడ్చిండ్ ఏడ్చిండ్ ఇక పడినాడిగా
నయమే
పోన్ చూపితలేనని ఏడ్చిండు ఏ మళ్ళీ ఫోన్ పెడితే చూస్ కుంటా అట్లనే పండుకున్నడిగ
హ
నేనే మీ న్స్తారు ఇట్ొస్తర అంత ఫోన్ చేసిన
రా
ఎందుకు
అవును పండుకోవాలనింది నాకు కూడా ఫోన్ చేసినా అని చేసిన
వామ్మో రోజ్ మధ్యాహ్నం పండతానవా
ఆ నయి నిద్ర వతలేదసలు ే నైట్ పన్నెండు అయితాంది నిద్రే రావట్లే అసలు
పండుకోకు ఈ రోజు కూడా నైట్ సన్నా
రోజ నైట్ ని నిద్రరాట్లే మరి పన్నెండై ద రాత్ర ప పండుకునే సరి ఏమ మధ్యాహ్నం పండుకున్నా పండుకుకున్నా నైట్ ఏ అసలు నిద్రే రావట్లే పదకొండున్నరా పన్నెండు ఆా
అయితే ఈ రోజు కూడ పన్నెండింటి వరకు పండుకోకు అట్లనే ఉండు
పను కోసన పడు కో
ఫోన్ చేసి మాట్లాడతా, మంచి ముచ్చట పెడతాది
ఆ భయం లెక్క నితో మాట్లాడతాార మన ఇక తిగుతాడు ఇక పండుకోకుండా ఏంది ఏం చేస్తారా
గీ వదినతో మాట్లాడుతున్న, వదిన ఏమో అడుగుతాంది, నీ కు చెప్తానా
నా అంత లేదు అడుకో నా దగ్గర ఉండన్నా మావి సుారు
అహా
వాళ్ళు రీల్స్ చూస్తారు వచ్చి సాయంత్రం వస్తారు కాబట్టి వాళ్ళే తీసుకుంట, నిన్న ఒక్క రోజే నేను తీసుకున్నాను ఫోన్ మ్యాచ్ ఉన్నదని ఫైనల్ మ్యాచ్
ఆహ్ హా
క్రికెట్ చూస్తుంటేనే తిట్టిండు పడుకోవా అంటే హెడ్సెట్ పెట్టుకొని మ్యాచ్ అయిపోయిదాకా చూసి పడుకున్నాడు
ఓహో మొత్తం చూసినవా ఇగ
ఆ
నేనా నాకు అస్సలు సిగ్నల్ రాలేదు నైట్ ఫోన్ కి, మేమే చూడలేదు మ్యాచ్ సగం చూసినాం జీటి బ్యాటింగ్ వరకు చూసినాం
నేను జీటి బ్యాటింగ్ గే చూడలేదు, ఎందుకంటే అవసర అసం లేదుది ఎట్లాగా టాస్ విన్ అయింది ఆర్ సి బి కాబట్టి, ఆర్ సీబీ బ్యాటింగ్ అప్పుడు చూద్దామనే జీటి మ్యాచ్ అప్పు జేతే బ్యాటింగ్ అప్పుడు మంచిగా అన్నం తిన్నాం మా నాయనమ్మ అక్క కు గిట్ల మనయనం అమ్మ మా అన్న గిట్ల ఫోన్ చేస్తే మాట్లాడినాం అయిపోయింది అప్పటి వరకు ఇగ నైన్ థర్టీ అయిన్ నైన్ థర్టీ కి బ్రేక్ ఇచినృ, టెన్ కి స్టార్ట్ అయింది టెన్ కి బ్యాటింగ్ కరెక్ట్ గా స్టార్ట్ అయింది పెట్టుకని చూసిన
నేను కూడా ఆర్సీపీ బ్యాటింగ్ స్టార్ట్ అయింది నాకు అసలు నెట్ రాట్లేదు, ఇక అన్న ఏం కాదు దులే పండుకో అంటే మళ్ళీ అన్న హాట్ స్పాట్ ఆన్ చేసుకొని కొంచంసేపు చూసినా ఖుషీ, అన్న దాంట్లో కూడా నెట్ అయిపోయింది
అవునా
ఆ సినిమా. అంకుల్కి ఫోన్ చేస్తా అన్న రా
వస్తాడు వస్తాడు ఆయనే వస్తాడు మనం ఇప్పుడు టైం కు రమ్మంటే రాడు, ఫస్ట్ తారీఖ అంటే ఫిఫ్త్, సిక్స్ అట్లా వస్తాడు
కాదు ఒకసారి ఫోన్ చేసి అడగరదున్రి
ఎందుకంటే ఇప్పుడు మనం ఫోన్ చేసారు కదా ఆయన చేయాలి ఆయనకి సేల్ అయ్యే టైమ్ లో చేస్తేం కదా ఇప్పుడు మనం చేసాంనుకో కాస్ట్ ఎక్కువ చెప్తాడు
అహా హా
ఆ కరెక్ట్ గా ఫోర్ కన్నా ఫైవ్ కన్నా ఆయనే ఫోన్ చేస్తాారు లేకపోతే నేనే ఫోర్ కో ఫైవ్ కో చేస్తా
అదే అస్సలు నెట్ రాట్లేదు నాకు ఇప్పుడు కూడా నెట్ మొత్తం అయిపోతుంది అస్సలు నెట్ రాదు లేదు
అవునా నేను కూడా ఒక సిమ్ తీసుకోవాలి అవునా
నేను కూడా ఒక సిమ్ తీసుకుంటారా అన్లిమిటెడ్, ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి అన్లిమిటెడ్ సిమ్ తీసుకున్నాను అనుకో మంచిగా పుష్కలంగా నెట్ వస్తది, లేకపోతే మస్త్ ఇబ్బంది అయితది తుందిగ.
ఏయ్, నా ఫోన్ లా బ్యాలెన్స్ ఏ లేవూ, ఏమైనా, నెట్టూ వాట్సప్ కాల్ ఏ మాట్లాడ దానా.
హాా!
ఇన్‌కమింగ్ కాల్స్ కట్ అయ్యినయ్, బ్యాలెన్స్ ఏసుకుందాం అంటే బ్యాలెన్సూ బ్యాంక్ సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తుంది.
ఏమో, అన్నా కూడా, అన్నా తీస్కునేటోడు ఓ సిమూ. కాని, అన్నా వచ్చే సర్కీ. లేట్ అయితుంది గా, నైట్ అయితుంది గా. ఆయనకు, ఏడా కనపడట్లేదంట.
ఉండడు, ఆయన నైట్ అయ్యేదాకా ఫైవ్ సిక్స్ వరకే వెళ్లి. పోతలేదు టే.
చ్చేసరికే, సెవెన్ థర్టీ అయితుంది గా!
ఆ.
ఏ, ట్రైన్ దిగేస? సర్గే, సెవెన్ థర్టీ అయ్యేది!
మీరు అప్పుడు చెప్పాల్సింది గా, ఆ మధ్యలో ఒకసారి, ఫోన్ జేశినా. చేస్తే, నేనే కట్ జేశ్నా. ఎందుకంటే మా దగ్గర, ఆల్రెడీ అన్‌లిమి. పిలిచింది మొన్న మే మర్పు, ఇప్పుడు మేలా? ఏమో మరి, మీరు మాకు జాప్పలే కదా.
ఆహా అన్నా, తీస్కుండు అన్నా, తీస్క్. ఉంటే, అన్న దగ్గర ఉందిగా అనుకున్నా నేను. కానీ అన్న అయిపోయిండ రోజు, నాది అయిపోయింది అని జెప్పిండు. అంతకన్నా ముందు జెప్పినా, బాగుండు. నేను అడిగి.
లేదు, అది అయిపోయిన తర్వాతనే మొన్న. ఫోన్ యేశిండు, వన్ వీక్ ఏమో, అయితనట్టుఉంది.
అయితే నాకు చెప్పిన బాగుండు, నేను తీస్కునేదాన్ని.
అసలు మీమ్స్ ఫోనే ఎత్తలేదు. ఎట్లాగో మాకు మంత్లీ, ఈ మంత్ స్టార్టింగ్‌లనే ఇచ్చిండు. ఫోర్తుకు, ఫిఫ్త్‌ కొ, ఇచ్చిండు! హ్మ్! ఆహ్, ఫోర్త్ ఫిఫ్త్ కాదు. టెన్త్‌కేమో ఇచ్చిండు.
ఆహా!
ఆ అయ్యో, మళ్లీ ఎందుకు అని చెప్పి, తీస్కోలే ఆయన దగ్గర అసలు. ఇప్పుడు మళ్లీ టెన్త్‌కో, ఎయిట్‌! దీనికి అయితే సిమ్ యూజ్ అయితదిగా, అప్పుడు తీస్కుందాం అని జెప్పి తీస్కోలేదు.
ఒకవేళ ఆయన ఒకవేళ మీకు ఫోన్ చేస్తే, ఇటు రమ్మనండి. నేను ఒక సిమ్ తీస్కుంటా.
ఆ. చె.
మర్షిపోకు! ఓ!
ఆ! నాకు తెలిసి సెవెంతత్ ఎయిత్ వరకు నేనే చేస్తా చేస్త రమ్ అని చెప్పి
ఆ
అంటి మాచరి ఆ మా దగ్గర ఆ సిమ్ ఎప్పుడు అయిపోదో చెక్ చేసి కొనీ ఈపు రేపు ఎట్లాగా రాదు హాలిడే తర్వాత కాల్ చేసి రమ్మని చెప్తే ఇచ్చిం అనుకో ఇది అయిపోయ లోపు అది వేసు అఓ
ఆహ నేనే మీ చెల్లెకి పొద్దుగాల చెప్పినా ఒకసారి ఫోన్ చేశాడు వస్తే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చినా నేను బొయ్యి తెచ్చుకుంటా అన్నా
వస్డు నన్న ఆ పిల్ల కూడా అడిగింది మా ఇంటి పక్కన
ఆఓహ ఒకసారి చేయమండ అది మరి ఎందుకు ఎకైనా మంచిది ఒకవేళ రేపు రాకుండా ఎల్లుండి వచ్చిన నేను తీసుకుంటా ఒక సిమ్ము
ఫస్ట్ త థర్టీ ఫస్ట్ కదా ఇప్పుడు రాడాయన ఆయన సింగుల్ ఫస్ట్ తారీఖు నుంచో థర్డ్ థర్డ్ నుంచి సేల్ చేస్తాడు ఆయనకు డేట్స్ ఉంటాయి
ఆహా
ఇప్పుడు మనమే పట్టి పట్టి చేస్తే అసలు ఆయన అసలు తేనేదేడు అప్పుడు మేము పెళ్ళికి పోవాలని పది రోజులు చేసినాము అసలు ఆయన రానేే తేనే ఇయ్యలేడు
ఆఓహో
మనం ఒక హీరో స్ రేప్ అయిపోయింద అనుకోంత అడుకి ఫోన్ చేస్తే ఒకళ సైడ్ సండలు కూడా ఒక సైడ్ ఇట్లో వస్తే ఈచిపోండి అంకుల్ అంటే ఆయన పోన్ చేస్తాడు ఇస్తాడు త్రీ డేస్ల ఆక్టివేట్ అయితుంది
దో ఒక అస్సలు నెట్ రావట్లేదు పొద్దుగాల కస్టమర్ కేర్డానికి ఫోన్ చేస్తే ఫైవ్ జి దగ్గర ఫైవ్ జి పెడితే నాకు ఫైవ్ జి హాట్స్పాట్ అందట్లేదు ఫోర్ జి పెడితే ఫైవ్ జీ హాట్స్పాట్ వత్తండి ఫైవ్ జి పెడితే హాట్స్పాట్ రావట్లేదు మస్తు ఇబ్బంది యి తుంది మళ్ళీ పని లేనట్టు లేక పని చికాగు అవుతుంది
నైనైయితే ఇ కాల్కి కందామని చూస్తున్నాం ఈ మంత్ ఎట్లా కాల్స్ చేసుకుంటే ఇ నాకు అన్లిమిటెడ్ కట్టుగా ఓన్లీ కాల్స్ అయితే కాస్ట్ తక్కువ పడుతుంది అదే ఫిఫ్టీ పెట్టీ ఆ సిమ్ తీసుకు అంటే అందు పెడిద్ద నెట్టస్తుందని చూస్తాను
ఆహా
ఎట్లాగో మేము కాల్స్ ఎవరు చేయము మా అక్కకి చేసినా వాట్స్ అప్ కాల్ చేస్తాం మా పిన్ని వాళ్ళకి చేసినా వాట్స్ అప్ కాల్ చేస్తాం ఎవరికు ఒక్కరు చేస్తాం లేకపోతే మిగిలిన వాళ్ళకి మా నాన్నవాళ్ళ ెల్ఫస్త ఎట్లయినా మా నానా వాళ్ళ ఫోన్ రీచార్జ్ కం చేయాల్సింది
ఓ
ఎందుక అని చెప్పి నార్మల్ రీచార్జ్ చేసుకున్నామంటే అస్సలుకే సర్వర్ ప్రాబ్లమ్ ఉన్నది బ్యాంక్ అసలు నిన్న చూస్ న్న అయిపోయది మి బ్యాంక్ లో బ్యాలెన్స్
ఓహో
అసల్ రాట్లే దే ఏ అయి కాదనుకుంట నాకు తెలిసి రేపే రీఛార్జ్ చేసుకుంకోవాలి తెచ్చుకోవాలి ఈరోజు నైట్ వరకు
అదే పొద్దున్న అన్న కూడా అన్నాడు ఒకసారి సిమ్ ఆయనకు ఫోన్ చేసి చెప్పావా కావ్య ఒదినకొక ఒక సిమ్ తీసుకుంటా అన్నాడు
ఉహు
ఉమ్ ఒకసారి ఫోన్ చేసి అడుగురా ఇటు ఒస్తనంటే తీసుకుందాం సిమ్ము అని చెప్పిండు కావ్యతోని
సర్లే సాయంత్రం చేయమని చెప్తా లేకపోతే సేపైనంక చేస్తా అదే అదే చేస్తా
అన్ను ఉంటే అన్న ఏమయిబ్బాద్ పోయి అయిన తెచ్చేటోడు గాని అన్ను ఉండట్లేడు ఇప్పుడు ఉండడు అన్నింటికాడ మళ్ళ నాలుగు రోజులలకు మళ్ళ ఉండాలిగా పండు బర్త్డే అప్పుడు మొహరం ఉ టదిగా మాకు
ఆ
లైన్ ఉండాల్సొస్తది ఆ అందుకే ఇప్పుడు ఉండట్లేడు ఇగ ఇంటికాడ
అవును
ఒ ఎం చెత్తర్రు తిన్నదా సాతియన్నం
ఆ తింటాంది
ఆహా
సరే ఆ సరే